హలో
బాగున్నారా మీరు
హ్ ఆ బాగున్నాం మీకు ఏ గేమ్ అంటే ఎక్కువ ఇష్టం క్రికెటా లేకపోతే కబడ్డీయా చేస్ ఆ
రెండు కాదు మూడు మీరు చెప్పిన మూడు కాదు
అదే మీకు ఏ ఏ గేమ్ అంటే ఎక్కువ ఇష్టం మరి
అ అతిరి బితిరి ఒతీరి అని
ఆ అంటే నేను ఎప్పుడు ఇటటి గేమ్ పేరు ఇనలేదే
అంటే మిమ్ అలా రేర్ గా ఆడుతంటారు తెల్లారి లేసి ఆడతాము
అంటే ఈ గేమ్ కి ఏర్మ ప్లేర్స్ కావాలి
ఈ గేమ్ కి ఇప్తాం మనం చూసుకున్నట్లయితే ఒక నలుగురు కావాలి
ఆ అంటే ఏ ఏ ప్లేయర్ ఏం చేస్తారు చెప్తారా
ఒకరికైతే మో అత్తిరి ఇంకొకరేమో బిత్తిరి ఇంకొకరేమో ఉత్తిరి ఇంకొక్కమేరెమో బిత్తిరి మొత్తం అత్తిరి బిత్తిరి పుత్తిరి ఇత్తిరి ఈ నలుగురు కూడా కలిసి ఆ నలుగురు కూడా కలిసి పరుగులు తీస్తారు
అంటేయిగి గేమ్ లో ఉరకడమేనా పనింకా
ఊ అంతే ఎవరైతే ఫస్ట్ ఓడివి అంటే ఎవరైతే ఫస్ట్ ఆగిపోతారో వాళ్ళు లాస్ట్ కి పుల్లయయ్యితాడు ఫస్ట్ ఓడిపోయినోడు తర్వాతోడు సుబ్బయయితాడు తర్వాతోడూ రంగయయితాడు తర్వాతోడు రంగయయితాడు అది
ఆ అంటే ఇప్పుడు ఈ ఈ గేమ్ ఆడం వల్ల ఏదైనా యూజ్ ఉందా
చాలా ఉపయోగాలున్నాయ్ ఈ గేమ్ ఆడం వల్ల మనం చూసుకున్నట్లయితే పరుగులు తియ్యడం వల్ల కొవ్వు తగ్గుతది ఒంట్లో ఉన్న కొవ్వు
డి
దాన్ తర్వాతా మంచిగ చెమట పడతది కుర్రోడు గట్టిగయితడు
కాదు ఇప్పుడు నలుగురురికినారు కదా
ఆ
ఆ ఉరికినోళ్ళకి ఏమన్నా ప్రైజ్లు అలా ఏమైన్నా ఉంటాయా
ఆ ఎందుకుండవ్ వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఓడిపోతారో వాళ్ళకి సుబ్బయ్య అని పేరు తర్వాతా పులయ్య తర్వాతా సుబ్బమ్మ ఇట్ట పేర్లు పెట్టుకుంటా ఉంటాం
అంటే ఈ గేమ్ లో ఎవడు ఓడిపోతే వాడికి కొత్త పేరు వచ్చిది అంతేనా
ఆ అంతే అంతే ఎవరు ఎన్ని సార్లు సుబ్బాయయితారో అన్ని సార్లు సుబ్బాయ్య సుబ్బయ్య అని పక్కనా బ్రాకె ట్లో ఇన్నిసార్లు అని పెట్టుకుంటడు
అంతే ఇంగ ఈ గేమ్ వల్ల వాడికేం లాభం లేదు వాడికే వదులుతయ్
మనిషి ఆరోగ్యం బాగవుతుంది
అందుకోసమని ఇంగ ఈ గేమ్ ఆడుకుంటా ఉరుక్కుంటా ఉండాలంటర్
ఆ
అంటే ఇంగ ఈ గేమ్ ఇది తప్ప ఇంగేమ్ ఆడరా మీరు
ఇంకా ఉంటాయ్ ఎందుకు లేవు చాలా ఉన్నాయి ఇంకొటేమో ఇది అప్పరావ్ అన్ నీ
ఊ అంటే ఈ గేమ్లో ఏం చేస్తారు
గేమ్ వచ్చేసి ఒక్ కర్ర తీసుకుంటరు ఈ గేమ్ లో ఒక కర్ర దికుంటారు ఆ కర్ర తోటి మనమ్
ఈ కర్రలో ఆడతారా ఈ గేమ్ అంతా
అవునవును కర్రతో తో ఆడతరు కర్రతో కొడతా ఉన్ కాబట్టి అటువైపున్న వ్యక్తి తప్పుకోడానికి ప్రయత్ని ఇస్తా ఉంటాడు ఇటువైపు నా వైతే కొ,
అంటే ఈ ఆట లో ఒకటి కొడుతుంటే ఇంకొకడు తప్పించుకుంటా ఉండాలి.
అవునవును
ఉం అంటే దీని వల్ల ఏం లాభం ఉంటుంది.
దీని వల్ల లాభం అంటే దీంట్లో కానే ఆరోగ్యం మెరుగవుతుంది.
ఉం ఎందుకని దూకడం వల్లన,
ఉం దూకడం వల్ల పరిగెత్తడం వల్ల,
ఉం అంటే దీనికి ఏమైనా ప్రైజ్లు అలా ఏవి ఉండవా,
దీనికి ప్రైజ్లు ఏము ఉండవు అంటే కొట్టించుకునే వాడికి దెబ్బలు బాగుపడతా ఉంటాయి అది.
ఉం కొట్టినవాడు కొట్టించుకునే వాడు బాగుంటుంది.
అది ఇంతకి మీకు ఏ గేమ్ అంటే ఇష్టం.
హ మాకు బాగా క్రికెట్ అంటే బాగా ఇష్టం.
ఎందుకని క్రికెట్ అంటే ఇష్టం మీకు,
క్రికెట్ అంటే మా జనరేషన్ లో క్రికెట్ చూడ్టడం బాగా అలవాటంది రోజు,
ఓకే
అందుకని ఇంకా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది బాగా,
ఆహా ఓకే
ఉం
ఇంకేంటి మరి విశేషాలు,
ఏముంది మీరే చెప్పాలి ఇంకా,
ఏముంది ఏమీ లేదు అక్కడ వాతావరణం ఎలా ఉంది.
వాతావరణం చల్లగానే ఉంది ప్రస్తుతానికి, ఇక కాసేపు ఉంటే సూర్యుడు బయటకు వచ్చి తట్టున్నాడు.
ఆహా మాకు ఇక్కడ ఇప్పుడే చీకటి పడింది.
ఆ
కొంచెం వానం ముబ్బుంది.
ఇంకా అంటే మీరు, క్రికెట్ లో మీకు ఏ ప్లేయర్ అంటే ఎక్కువ ఇష్టం.
మాకు మేము సరిగ్గా క్రికెట్ అనేది చూడము.
ఆ
కాబట్టి అంతగా అవగాహన లేదు క్రికెట్ అంటే కానీ ధోని అనే పేరు బాగా ఇష్టం.
ఆహా అంటే ధోని అనే ఎందుకని ఎక్కువ ఇష్టం.
ఇంకా అది చెప్పలేం,
ఆ
ఆ
సరే ఈ మధ్య రేస్ మాకు వైభవ్ సూర్యావంశిని,
ఆహా ఓకే
ఈ మధ్య ఒక పిల్లాడున్నాడు చ పదిైవేను సంవత్సరాల పిల్లాడు.
ఆ
ఆ వాడు బాగా వా అతని ఆట బాగా ఈ మధ్య బాగుంది
ఆ
నాది
ఆహా
ఇంకా మీకు ఆయుష్ మత్తయి తెల్సా
ఆయుష్ మాత్రనా
అ అ
ఆ ఆ ఆ అంత సరిగ్గా తెలియదు పేరయితే విన్నట్లు గుర్తు
ఆ అతను కూడా ఈయనలాగే ఆడేవాడు కాకపోతే రూల్ అవుట్ అయ్యాడు ఇప్పుడు
ఓకే
ఉ అది ఆళ్ళిద్దరంటే ఇప్పుడు బాగా ఇష్టం
ఆ ఓకే
ఉ
ఇంకేంటైతే
ఇంకేం లేవు వర్షాలు పడ్డాయా
చాల్ ఇదివరైతే ఏమిీరలేదు
ఇంకా ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నారు వర్షాలు మీకు
వర్షాలు అంటే చెప్పలేము ఎప్పుడుొస్తాయి అనేది ఈసారి కొంచెం లేట్ అవ్వచ్చు అంటున్నారు
అంటే ఇక లేట్ అవుతాయి అనుకుంటున్నావ్
ఏమో మరి అది సరిగ్గా తెలియదు
అంటే ఇప్పుడు వర్షాలు లేటు పడితే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా
ఉ ఇబ్బంది అంటే పంట ఎసే రైతులకి పంటేయడానికి కుదరదు అదే సమస్య
అవును అంటే ఇప్పుడు ఎక్కువ వర్షం లేకపోతే నీళ్ళతోటి పంట పండియలేరా
నీళ్ళతోటి పంట అంటే అప్పుడు మళ్ళా పంపులు ఇవన్నీ కావాలి
ఉ
పంపులు అవన్నీ కావాలంటే కష్టంతో కూడుకున్న పని
ఉ అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా సబ్సిడీ అలా ఏమివరా
ఏం గవర్నమెంట్లు గవర్నమెంట్ పేరుకే గాని పట్టించుకోవడాలు ఏమి ఉండవు
ఉ
ఉ
మీకేమైన్నా గవర్నమెంట్ నష్టం చేసిందే
ఉ నష్టం అంటే ఇంతవరకు ఏమి చేయలేదు
ఉ
చేస్తాదేమో తెలిదు
ఉ
ఉ
అయితే ఇప్పుడు ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటిది
ఫ్రీ బస్ పనిరానిది అసలు ఆ పథకం అనేది
ఉ
దాని వల్ల ఈ ఎన్నో జరుగుతా ఉన్నాయి్
అంటే ఏమన్నా జరిగిందా మీకు ఏమన్నా
మ్ మొగవాళ్ళకి కూర్చోడానికి డబ్బులు కట్టి కూడా సీట్లు లేకుండా ఉంటున్నాయి
మ్
మ్ అదే ముఖ్యమైన ప్రాబ్లం
అయితే ఈ బస్సులో సగం సీట్లు ఆడవాళ్లకి సగం సీట్లు మగ వాళ్ళకి పెడితే సరిపోతుంది
న్ సరిపోతుంది అలా కాకపోయినా కానీ మామూలుగా ఈ మగవాళ్ళకి సపరేట్ బస్సు ఆడవాళ్ళకి సపరేట్ బస్సు పెట్టినా సరిపోతుం
అప్పుడు గవర్నమెంట్కిి ఎక్కువ బడ్జెట్ పడింది కదా బస్సుల్కి
ఎక్కువ బడ్జెట్ అంటే ఉన్న బస్సులలోనే ఒక బస్సును మొత్తం ఆడవాళ్ళకి కేటాయించి ఒక బస్సును అంతా మగవాళ్ళకి కేటాయిస్తే సరిపో తుంది కదా
అవును అప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకుంటారా
అవును
మ్ పెట్రోల్ డీజిల్
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అది కూడా ఇప్పుడు కష్టం అవుతుంది రాను రాను వాటిన్ తగిలి
మ్ ఇప్పుడు అంత పెట్రోల్
అది చెప్పలేము
అంటే ఇప్పుడు ఈవి వెహికల్స్ వాడితేా పెట్రోల్ డీజిల్ అంటే ఆ ఎ ఎక్కువ ఉపయోగించారు కదా
ఉపయోగించరు కానీ కరెంట్ ఎక్కువ ఉపయోగిస్తారు కదా
కరెంట్ అయినా వాటర్ తో ప్రొడ్యూస్ చేస్తుంటారు కదా
అప్పుడు మళ్ళా నీళ్లు తగ్గిపోతాయి నీళ్లు కరువోస్తది మ్ ఎటు చూసినా గాని నష్టమే
మ్ అయితే అసలు ఆఫేసి పూర్వకాలం లాగా నడుచుకుంటే మేళా
మ్ అలా చేయాలంటే ఈ కాలం కుదరదు కదా
అంటే ఇప్పుడు అర్కు
ఆ
మీకు ఎద్దులు ఉంటాయి కదా
ఆ
ఆ అట్ల ఆ బండి ఏమన్నా వాడుతున్నారా మీ ఇప్పటికీ
ఆ వాడుతున్నాం మనం చూసుకున్నట్లయితే ట్లలో ఇప్పటికవే వాడుతాం తున్నారు ఎక్కుగా
టే పల్లెటూరులో ఆ ఇంగ రానున్న రోజుల్లో అవి కూడా గనపడవు ఉంటారా
మ్ రానున్న రోజులలో అవి ఇంకా మనము మ్యూజియాలలో చూసుకోవాల్సిందే
ఆ ఇప్పుడు మమ్మీస్ ని చూస్తున్నట్ట
ఆ
మమ్మీస్ మమ్మీస్
ఆ అలానే తయారయితే
ఆహా అంటే ఇంకా ఎన్నింటి లో పెడతారంటారు లాస్ట్ కి
అర్ధం కాలా
అంటే ఎద్దుల బనులని ఎద్ ద్ల్ని లాస్ట్క్ మ్యూజియం లో బొమ్మలా చేసి పెడతారా అంటున్నా ఆ
ఆ
ఇంకా స్మార్ట్ ఫోన్ మరి కీప్యాడ్ ఫోన్లు
ఇవి కానీ వీట గురించి మనము మాట్లాడలేము ఎందుకంటే ఇవి జీవితాలని మార్చేసాయి
ఆ
కాబట్టి వాటి గురించి ఏమి చెప్పలేము అంతగా
సరే సరే సరే